అం
హలో ఎలా ఉన్నారు
బాగున్నాం మీరెలా ఉన్నారు
బావున్నాం
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే ఉన్నాం మా కాలేజీ కొంచెం తిట్టుకుంటూ బయట ఊరికే కూర్చున్నాం
ఎందుకు ఏమైంది కాలేజ్ ని ఎందుకు తిడుతున్నారు
ఏమో చూడు ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రైడే హాలిడే సాటర్డే సండే హాలిడే ఇస్తారనే కదా అనుకుం టం
ఫ్రైడే ఎందుకు హాలిడే
మొహరం ఉంది
ఓకే
ఆ ఫ్రైడే హా మొహరం ఉంది మేమ్ అనుకున్నాం ఫ్రైడే హాలిడే సాటర్డే హాలిడే సండేడే లైక్ ఫ్రెండ్స్ తో ట్రిపుకో ఇంటికో ఏడకని పోదామని ప్లాన్ చేస్తే వర్ సాటర్డే కాలేజ్ పెట్టాడు
ఇంకా మా కాలేజీని మేం తిట్టుకోవాలి చెప్పండి
మీరు హాలిడే వేసి లీవ్ వేసి వెళ్లొచ్చు కదా
వేయలేను ఎందు మేము ఎందుకు వేయలేమంటే మాకు వద్దలేంటికా అదే ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరుగుతుంది
అ
సో తప్ప తప్పదు కూర్చోల్సిందే
మీర ఎక్కడ ప్లాన్ వేసిన్నారు సాటర్డే సండే
సో ఇక్కడేని ఏం లేదు లైక్ పాండిచ్చేరికి వెళ్దామ అని ప్లాన్ వేసిట్టు మీకు అందరు ఫ్రెండ్స్ అ అందురూ
చాలా మంచి ప్లేస్ బాగుంది ప్లేస్
వెళ్లారప్పుడే
ఆ మేము ఆ మూడు నెలల కింద కిందట వెళ్ళాము
ఆ
బాగుంది ఒక టూ త్రీ డేస్ ప్లాన్ వేస్తే బాగుంది
అంతే దానికి త్రీ డేస్ అయిద్ది కదా అట్లీస్ట్ ఫ్రైడే నైట్ అయితే తర్స్ డే నైట్ వెళ్ళి టూ డేస్ లో రిటర్న్ వేద్దామని అనుకుంటున్నాను
అయితే మీకు ఫ్రైడే హాలిడే లేదా
ఫ్రైడే హాలిడే లేదు అదే మా ఫ్రెండ్స్ అందరు దాంతో తిటుకొని తిట్టుకొని ఆ పగతో ఏం చెయ్ పగతగా ఏం చేయాలో తెలియక ఊరికే కూర్చున్నాం
ఉమ్ చెప్పండి ఎవరికన్నా ఈ కాలేజ్ వస్తుంది ఆఖరికి ఒక కాలేజ్ కాలేజ్ లో ఇట్లా పెడతారా స్కూలింగ్ అన్న అయితే ఏదోట్లే స్కూల్ అనుకోవచ్చు కాలేజీ లో చూడండి
మీకు కాలేజ్ మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి అయిపోతు
టా ఆదో దరిద్రముమా ఓకే నాది తొంది నైన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఉంటదా ఆ కాలేజ్
అలా అయితే వెళ్ళడం కష్టం
అదే అండర్ గ్రాజ్యుయేట్ స్టూడెంట్స్ కి ఇంత టైమ్ పెడతారు ఫస్ట్ కాలేజీ
కాలేజ్ అంటే ఒక టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయిపోవాలి
అదే ప్లేస్మెంట్ టైనింగ్ ఎట్లుంది తెలుసా మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ వర్ కంట ఎవడన్నా ఒక మనిషి తొమ్మిది నుంచి నాలుగు వక్క చదువుత రావాలి కొంచెం అన్నా బుర్ర ఉందా
నిద్ర వచ్చేస్తుంది అనుకుంటే
ఆ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ వరకే మా ఎనర్జీ అక్కడికేడవు ట్వెల్వ్ థర్టీ నుంచి అ ఊన్ కి కూర్చోవల్ల అంటే కూర్చోవాల్ల అటెండెన్స్ కోసం
అ మీ అటెండెన్స్ ఎంతుంది
ఇప్పుడు ప్రస్తుతానికి ఏదోదో కాపాడుతూ ఎయిటీ పర్సెంట్ పెట్టుకున్నాను మీదేలా మీర ఎలా కాలేజ్ ఏంటి మీది ఇంతేనా సమాచారం మాలగేనా కొ వేరే గుడా
లేదు మా కాలేజ్ లో ఇలా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఏమి ఉండదు
పడ
మాకు ఆ వన్ మంత్ వన్ మంత్ నుండే హాలిడేస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి
ఓ ఓ స్టడి హాల్ స్టడి హాలిడేస్ అన్నమాట ఉమ్ వర్తి పర్సన్స్ ది మిలాల్ ఆ ఎగ్జామ్స్ అయిపోయయిగా ఇప్పుడు ఇది ఉంది బానే ఉంది లేదన్నట్ లేదు కానీ ఆ టైమింగ్స్ బాలేదు అంతే టీచర్స్ కూడా విసుక్పోతున్నారు మార్నింగ్ నుంచి ఉండే లోపల
కష్టం వాళ్ళు నిల్చుకొని
నీచ్ ఆ వాల్కి బోర్ గొడుతాద్ ఇప్పుడు మనమే ఒక మధ్యాహ్నమైన లోపులిం వాళ్ళు ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కోపం వస్తారు ఆ కోప్ ఎవరి ముందు చూపియ్యాలో తెలీక మల్ల మామిందే చూపిస్తారు
అది కూడా సేమ్ టీచర్ ని బోద్ పొద్దునుంచి చి సాయంత్రం వరకు వినాలంటే కష్టం
కష్టం అదే టీచర్ని అట్లీస్ట్ ఇప్పుడు మామూలు కాలేజ్ అన్ని పద్దున్నుంచి కూర్చొని కూర్చొని సాల్ అయిపోతది
ఇంటికి వెళ్ళలేదా
అది ఆ ఇట్ కట్లీస్ట్ ఈ మూడు రోజులన్న గ్యాప్ గ్యాప్ అయిపోదులేఅన్కుంటు అది ఆసలు వాళ్ళ ఈయన కూడా ఇయ్యారూ తెలుస్
ఉమ్
ఉమ్ అంతా ఏం చేస్తాం దారిలేక్క ఏం చేయలేం
మీ మీరు పడుగ చేస్తారా మొహరం
మా చెల్లి ఉండిటే అతోల్ల ఇంటికి వెళ్ళిపోతుంటి అది లేదు ఇప్పుడు మా మా సైడ్ జరుగుదనే ఇది బాగా వెళ్తూ ఉంటుమి ఎవ్రీ మాస్ మాస్ అంటే మాదంటే ఏ ఊరు సైడ్ అయితే ఈ పండుగ లేది ఉండదు మనం జరుపుకునేది మనం జరిపే బట్టి ఏదోని ఇంట్లో ఫ్యామిలీ ఇది ఈ దానికి ఇప్పుడు ఆంధ్రాకయితే బతుకమ్మ అవన్నీ ఎట్లా బాగా చేస్త రు ఇట్ల ఏమి లేదు ఇట్ సైడ్ అయితే
ఓకే
సంక్రాంతి దసరా కొంచం గ్రాండ్ చేస్తారు పెద్దోళ్ళకి అవివీ ఏదో బట్లు పెడ్తారు కాబట్టి
అది ఉగాది కదా చేసేది
ఆ కరెక్ట్ ఉగాది ఉగాది అవునా ఓకే అవును అనకుంటా నాది తెల్వదిగా అది ఏదో ఈ ఇవి ఏవో స్పెషల్ పండుగలో జరిగిపోతుంటాయి అంతే
ఉమ్ హు
ఉమ్ దానికి అట్లీస్ట్ మొహరం కానీ పీర్ల పండుగ అంటారు
ఆ అవును మా సైడ్ బాగ చేస్తారు
అట్లా దానికి పోయేకి కూడా ఇడిచిపెట్టేసి నన్నిడ కూర్చు పెెట్టేసన్నారు వాళ్ళు సో నేను అటు పోక ఇటు పోక కాలేజీ ఫ్రస్ట్రేషన్ మీద ఎత్తుకొని ఏదన్నా ఒక సినిమా చూదాం అని బుడుగుతున్నా ఆ సినిమా కూడా దొరకట్లేదు నాతో బాగా అడుకుంటుది ఈ రోజు అందరూ కానీ అనుకోనీ కూర్చున్న బా తీస్ ఉ పిక్చర్ చూస్తాం లేవేమో నేను మా హీరో ని పొడు కా లాగ చెప్తార మీరు ఇదేదబ్బా దాన్ని ఏ హీరో అని మీరు కనిపెట్టా ఓకేనా ఒక చిన్న టాస్క్ లా చేద్దాం దీన్నీ మీ హీరో మీరు చెప్పండి నేను కనిపెడతా
ఓకే
ఆ ఒక్క నిమిషం
ఉన్నారా
ఆ ఉన్నాం ఉన్నాం
వెతుకుతున్నారా
వెతకట్లేదు ఇది ఏదో ఫస్ట్ సినిమా పేరు గుర్తుకు రావట్లే దానికి వెతుకుతున్నా
ఆహా
ఆ వాళ్ళ తాత గారు ఒక ఫేమస్ తెలుగు యాక్టర్
ఓకే
ఆ వాళ్ళ నాన్నగారు కూడా ఒక యాక్టర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నగారు కూడా యాక్టర్
ఆహా మీరేమన్న కొంపతీసి ఎన్టీఆర్ గురి రించి చెప్తున్నారా జూనియర్ ఎటీఆర్
అలా ఎలా చే కౌంట్ పెట్టేస్తారు ఒకే సారి అంత జల్ది
ఇంగా మీరు తాత గారు నాన్నగారు అన్నగారు అంటుంటే
వేరే ఫ్యామిలీలు లేవా ఎన్టీఆర్ వాళ్ళకి ఒకటేనా అంత పెద్ద ఫ్యామిలీ ఉంది మీరు జల్ది కనీపేట్టకూడదండి
మీరు అయినా మీరు మీ పొడుపు కథ చెప్పండి నేను వింటాను
ఆ పొడుపు కథ పొడుపు కథ అడుగుతాను ఆ చుట్టూ గ్రీన్ కలర్
ఉ
లోప్ మాది లోపలా ఎర్ర కలర్ మిడిల్ లో చిన్న చిన్న పిల్లలు
అ వా వాటర్ మిలన్
కాదు
కాదా అది కూడా కరెక్ట్ కదా చుట్టూ గ్రీన్ కలర్
ఉ అదే వాటర్ మిలన్
ఉహు
ఉ మీ మీరు అడగండి ఇప్పుడు
నాకు నేనా
ఉ
నాకే ఏ పొడుపు కథలు గుర్తు రావడం లేదు తెలుసు కానీ గుర్తుకు రావడం లేదు
నాకు కూడా ఆ ప్రస్తుతానికి అది ఒకటే గుర్తుచ్చింది అంతే మీరు మీరు చెప్పండి ఏ మ ఎలా జరిగింది ఈ రోజు అంతా మామూలుగాన ఇంట్లో ఉన్నారు సినిమా చూసారా లేదా ఏమన్నా
సినిమా పిచ్చి లేదు నా ఫ్రెండ్స్ కు ఉన్నాయి సినిమా
ఆ ఒకే
ఆహా
మీ ఫ్రెండ్ కి ఎవరు ఇష్టమో
మా ఫ్రెండ్స్ కి ఇండియన్ మూవీస్ కన్నా చైనీస్ వి కొరియన్ సిరీస్ ఇలాంటివి పిచ్చి కువ
ఓ ఆ ఫ్రెండ్ నుంచి నేర్చుకోవాలి మీరు కూడ సిరీస్ మీర్ నేర్చుకోవడం ఒక్కటి చూడండి ఈ ఫ్యాన్ అయిపోతారు
కానీ మా ఫ్రెండ్ ఓపికకి మెచ్చుకోవాలి ఎందుకంటే సిరీస్ ఏమున్నా ఎన్ని ఒక టెన్ ఫి ఫిఫ్టీన్ ఉంటాయి అయినా ఫుల్ కాన్సంట్రేషన్తో అన్ని టెన్ డౌన్లోడ్ చేసుకొని మరీ చూస్ ఎందుకంటే మళ్ళీ నెట్ ఈ నెట్ ప్రాబ్లం రాగూడదని
ఆ ఓకే మీ కాలేజ్ లో వైన్సే ఉందనిమాట
అవునవును.
అంటే డెడికేషన్ మెచ్చుకోవాలి. అదే డెడికేషన్ ఏదాంటన్న చూపించింటే,
అయ్యో ఇంత్ ఇప్పటికి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఎక్కడో ఉండేది.
ఆ మీ ఫ్రెండ్ కి మోటివేషన్ ఇయ్యండి. ఎట్లాయిన క్రాక్ చేయాల
ఉ
ఉ
ఇంకా ఏమన్నా పని ఉందా మీకు.
ఏం లేదండి, ఇంక సెవెన్ థర్టీ ఫుడ్ పెడతారు తినేసేయాలి అంతె. అవును మీది పీజీ నా హాస్టల ఇళ్ల
మేము ఇక్కడ ఇంట్లో ఉంటాము
ఉ
ఊ ఏం పెడతారు ఈ రోజు
పెడతారు ఫుడ్ దాని చెప్తు మనకి ఇంకొక సంవత్సరం కావలో అప్పుడు.
ఎం అంత బాగుంటుంద
అస్సలు చెప్పలేం అ చెప్పేలోపు నాకు నోరూరుతుంది అప్పుడె
అంత బాగుంటది సరేనండి నేను మళ్ మళ్ళీ చేస్తాను. ఉ